బిజీగున్న
ఆ ఏం లేదు. వట్టిగనే ఉన్న. ఫోన్ లో ఆన్లైన్ షాపింగ్ యాపు ఓపెన్ చేసి, బట్టలు చూస్తున్న. పండుగొస్తుంది గదా! ఏమన్న డ్రెస్ కొనుకుందామని అని చూస్తే, ఆ రేట్లు చూస్తే, పండగొద్దు ఏమోద్దు అనిపిస్తుంది.
అవునా నువ్వు గూడ అదే చేస్తున్నావ నిన్న నేను కుడా ఒక కుర్తి నచ్చి ఆర్డర్ చేద్దామని చూసా. అసలు ఆన్లైన్ షాపింగ్ లో ధర లు ఎందుకు ఇంత ఎక్కువ పెంచేస్తున్నారో అర్థం కావట్లేదు మనలాంటి పల్లెటూరి వాళ్ళు ఈ రేట్ ట్లో అస్సలు బడ్జెట్లో అవ్వవు
నిజం ఒక నార్మల్ డ్రస్ కొందామన్న రెండు వేల కన్నా ఎక్కువ చెప్తున్నరు సర్లే అంత పెట్టి కొందాం అన్నా దాని తోడు మళ్ళ ఊరికి డెలివరీ ఛార్జి లెక్ ఎక్స్ట్రా యాడ్ జేస్తున్నారు
అవును రా డెలివరీ ఖర్చులు చూస్ తనే సగం ప్రాణం పోతుంది సిటీలో ఉండే వాళ్ళకైతె ఫీగా డెలివరీ చేస్తారు కానీ మన విలేజ్ పిన్ కోడ్ కొట్టగానే వంద రూపాయిలు అదనంగా యాడ్ చే ఆడైపోతున్నయ్ అది చూసాక అసలు కొనాలని అనిపించట్లేదు
కరెక్ట్ పైగా ఫోటోలు చూపించినప్పుడేమో కలర్స్ గ్రాండ్ గా మెరిసిపోతు కనిపిస్తయ్ తీరా అంత డబ్బు పెట్టుకొన్నాక ఇంటికి వస్తే మాత్రం క్వాలిటీ ఏం మంచిగుండయ్ లాస్ట్ టైం మా అక్క కూడ ఒక డ్రెస్ ఆరర్ ఆర్డర్ పెట్టినుండే ఫోటోల చూపెట్ ట్టిందానికి మా ఇంటికి వచ్చిన దానికి అసలు సంబందమే లేదు
అవును ఆన్లైన్ లో అదే పెద్ద రిస్క్ నచ్చకపోతే రిటర్న్ చేద్దామన్నా మన ఊరికి వచ్చి కరెక్ట్ చేసుకోవడానికి కొరియర్ వాళ్ళు చాలా టైం తీసుకుంటారు కొన్నిసార్ల అయితే ఆప్షన్ ఏ ఉండదు
నిజమే ఈ ఆన్లైన్ యాప్స్ అన్ని మనల్ని మోసం చేస్తున్నట్లు అనిపిస్తుంది. మొదట డిస్కౌంట్ అని పెద్ద అక్షరాలతో బోర్డు పెడతారు. తీరా బిల్లు వేసేసరికి ట్యాక్స్ ప్యాకింగ్ ఖర్చులని చెప్పి చెప్పి ధర డబ్బులు చేస్తారు మన పాకెట్ మనీ అంతా ఒక్క డ్రెస్ కె అయిపోతుంది.
కరెక్టే పెళ్లికి ముందే మనము నచ్చిన బట్టలు కొనుక్కోడానికి ఇంట్లో వాళ్ళను అంతంత డబ్బులు అడగాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదించి ఆ డబ్బు విలువ మనకు తెలుసు కదా హలో
ఆ
ఏమైంది నా వాయిస్ వినిపించట్లేదా
ఇనిపిస్తుంది నాకైతే ఇంట్లో అంత ఎక్కువ మొత్తం అడగడానికి అస్సలు నోరాదు అందుకే నేను ఇప్ అప్పుడే యాప్ క్లోజ్ చేసేసాను నా వల్ల కాదు ఆ రేట్లు పెట్టి కొనడం.
మంచి పని చేసావ్ నా ఉద్దేశం ప్రకారం ఆన్లైన్ లో పెట్టి దండగా వచ్చే వారం ఇద్దరం కలిసి మన టౌన్ పక్కన ఉన్న మార్కెట్ కి వెళ్దాం అక్కడ హోల్సేల్ లో షాప్ లో తక్కువకి దొరుకుతాయి అంట కలెక్షన్ కూడా బాగుంటది
అబ్బా చాలా మంచి ఐడియా జెప్పావ్ టౌన్ లో అయితే బట్టలు మనం చేతితోని ముట్టుకొని క్వాలిటీ ఎట్లుఉందో చూడొచ్చు అవి నచ్చు తనే కొనుక్కోవచ్చు పైగా అక్కడయితే బార్గెనింగ్ చేసే అవకాశం కూడా ఉంటది కాబట్టి వాడొక వెయ్య రూప్ యల్ చెప్పినా దాన్ని ఐదు వందలకు అడగొచ్చు
అవును రా ఆన్లైన్ లో రేట్లు ఫిక్స్ చేయడమే ఉంటాయి మనం ఒక్క రూపాయి కూడా తగ్గించలేం మార్కెట్లో అయితే ఇద్దరం కలిసి నచ్చిన సెలెక్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా షాపింగ్ కూడా చేసినట్టు ఉంటుంది.
బెస్ట్ ఐడియా అయితే వచ్చే శనివారం పొద్దున్నే బస్సు ఎక్కి టౌన్కి ఎళ్దాం ఈ లోపు నేను ఏ మోడల్స్ బాగున్నాయో ఇన్స్టాగ్రామ్ లో జూసి డిజైన్ సేవ్ చేసి వేట్టుకుంటున్నా, మార్కెట్ లో అట్లాంటివే వెతుకుదాం.
అలాగే రా నేను కూడా కొన్ని డిజైన్స్ చూస్తాను, ఈ రేట్ల భయంతో ఆన్లైన్ షాప్ పింగ్ కి దూరంగా ఉండడంమే మంచిది, శనివారం ప్లాన్ ఫిక్స్. మా ఇంట్లో వాళ్ళకి ముందే చెప్పించు, మీ ఇంట్లో గుడ.
శనివారం టౌన్ కి వెళ్ళే ప్లాన్ అయితే ఓకే గాని, అసలు అక్కడ ఏ మార్కెట్ కు వెళ్దాం అనుకుంటున్నావ్? టౌన్ లో పెద్ద పెద్ద బట్టల షాపులు గుడా ఉంటయి. వాటిలో గుడా ఆన్లైన్ లోనే రేట్లు ఘోరంగా ఉంటయి మరి.
అవునరా నువ్వు గుర్తు చేయకపోతే నేను ఆ పెద్ద కాంప్లెక్స్ లో వైప వెళ్దాం అనుకున్నాను. అక్కడ కుడా ఏ సీ బిల్లలు మన దగ్గరే వసూలు చేస్తారు. మనం ఆ పెద్ద షాప్ కి కాకుండా, పాత బస్ స్టాండ్ వెనుక ఉన్న ఆ హోల్సేల్ షాప్ కి వెళ్దాం.
ఆ ఆ వీది గురించి మా అక్క గుడ చెప్పింది. అక్కడ బట్టలన్నీ లూస్ గా, ఫైల్స్ లాగా కుప్పలు కుప్పలు ఏసీ అమ్ముతరంట కదా. చాలా తక్కువ ధరకే దొరుకుతయంట.
అవును రా సిటీ నుంచి వచ్చిన ఆ తాజా కలెక్షన్స్ అన్ని మొదట అక్కడికే వస్తాయి. ఆన్లైన్ లో పన్నెండు వందల ఆలా చెప్పే డ్రెస్ ఇక్కడ నాలుగు వందల యాభై లేదా ఐదు వందలకె దొరుకుతాయి. నమ్మ బుద్ధి కాదు కాని అదే నిజం.
అబ్బా నువ్వు చెప్పేది వింటుంటే నాకైతే ఇప్పుడే ఎళ్ళి కొనుకోవాలనిపిస్తుంది. అసలు ఆన్లైన్ కంపెనీలు మనల్ని ఎంత దోచుకుంటున్నాయో దీన్ని బట్టి అర్థమవుతుంది. వాళ్ళ బ్రాండ్ నేమ్ అని చెప్పి, కేవలం ప్యాకింగ్ కే వందల రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు మన దగ్గర.
కరెక్ట్ రా పైగా ఈ మధ్య ఆన్లైన్ యాప్స్ లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కుడా తీసేస్తున్నారు, ముందే ఆ ఆన్లైన్ లో డబ్బులు
కట్టమంటున్నారు, మన దగ్గరేమో ఎప్పుడు బ్యాంక్ అకౌంట్ లో అంత డబ్బు రెడీగా ఉండదు కదా.
అవును మనకి చేతిలో డబ్బులు ఉంటేనే ఖర్చు పెట్టడం అలవాటు. అకౌంట్లో నుంచి కట్ అవుతుంటే అసలు ఎంత ఖర్చు అవుతుందో గుడ తెలియకుండా అయిపోతుంది. మార్కెట్ కెళ్తే మన బడ్జెట్ ఎంతో అంతే క్యాష్ చేతిలో పట్టుకొని ఎళ్ళొచ్చు, ఆ డబ్బులు అయి పొంగనే షాపింగ్ ఆటోమేటిక్ గా ఆపేస్తాం.
నిజంరా చాలా మంచి పాయింట్ చెప్పావు. దీనివల్ల మనకు అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి, ఆన్లైన్లో అయితే ఒక డ్రెస్ చూస్తుంటే, కింద ఒక పది డ్రస్లు చూపిస్తారు మళ్ళీ
అవన్నీ చూపిస్తారు కదా, ఆ అశతో ఒక్కటి కొనబోయ్ మనం మూడు ఆర్డర్ చేస్తాము. ఆ తర్వాత డబ్బులు కట్టలేక ఇబ్బంది పడతాం.
అవును నాకు ఆల్రెడీ మొన్నొ ఒకసారి అట్లనే అయింది, ఒక డ్రెస్ కొందామని పొయినా. నచ్చినయి అని చెప్పి, కింద రెండు జతలు ఇయర్ రింగ్స్ ఉంటే అవి గుడ యాడ్ చేసినా తీరా బిల్లు చూస్తనేమో రెండు వేలు అయింది, దెబ్బకు భయపడి మొత్తం క్యాన్సల్ చేసేసా.
చాలా మంచి పని చేసావ్. ఆ టౌన్ హోల్సేల్ మార్కెట్ పక్కనే మం మ్యాచింగ్ గాజులు, కమ్మలు దొరక్ కే ఒక చిన్న చిన్న దుకాణాలు కుడ ఉంటాయి. మనం కొనే డ్రెస్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే వస్తువులన్నీ ఆ అక్కడికక్కడే చూసి భెరంమాడి మరి పది ఇరవై రూపాయలకే తెచ్చుకున్నాం
అయితే శనివారం రోజు మనం లంచ్ కూడా అక్కడనే చేయాల్సి వస్తది అనుకుంటా ఎందుకంటే పొద్దున పోతాం మళ్ళ షాపింగ్ అయిపోయేసరికి సాయంత్రం అయిపోతది కదా
అవును రా మధ్యాహ్నం అక్కడే ఏదైనా చిన్న హోటల్లో తిందాం లేదంటే మన ఇంట్లో దగ్గర నుండే అమ్మ వాళ్ళని అడిగి పులిహోర లేదా దద్దోజినం లాంటివి బాక్స్ లో పెట్టించుకుందాం పార్క్ లో కూర్చొని తింటే పైసలు మిగులుతాయి పిక్నిక్ లాగా కూడా ఉంటుంది
ఈ ఐడియా ఇంకా బావుంది హోటల్ ఖర్చులు కూడా మిగిలితే ఆ డబ్బులతో ఇంకేమైనా చిన్న చిన్న వస్తు లు కూడా కొనుకోవచ్చు మన పొదుపు సూత్రాలు చూస్తుంటే నాకైతే నవ్వు వస్తుంది
పెళ్ళికి ముందే ఇలాంటి విషయాలు నేర్చుకోవాలిరా రేపు మనకంటూ ఒక ఫ్యామిలీ వచ్చినప్పుడు ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి డబ్బు సంపాదించడ ఎంత కష్టమో దాన్ని ఆదా చేయడం కూడా అంతే ముఖ్యం
నిజం సరే అయితే శనివారం ఉదయం కరెక్ట్గా ఎనిమిది గంటలక బస్సు ఎక్కిెళ్దాం నేను రేపు మా ఊరు బస్ స్టాండ్ దగ్గర బస్ టైమింగ్స్ వివరాలు కూడా కనుకుంట నువ్వు మీ ఊరు నుండి బయల్దేరి మెయిన్ రోడ్డు దగ్గరకు వచ్చేయి
అలాగైరా నేను కరెక్ట్ టైంకి వచ్చె వస్తా అప్పటి వరకు ఫోన్లో ఆన్లైన్ షాపింగ్ జోళీకి అస్సలు వెళ్ళకు దాంతో మనసు పాడు చేసుకోకు
అస్సలు వెళ్ళను ఇప్పటికే యాప్ అన్ని అన్‌ఇన్‌స్టాల్ చేసేసాను ఇక శనివారం మార్క్ కెట్లోనే మన అసలైన షాపింగ్ చేసేద్దాం
అరే నేను అసలు ఫోన్ పెట్టేద్దాం అనుకున్నా కాని ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయారా ఈ ఆన్లైన్ రేట్లు ఎందుకు ఇంత దారుణంగా పెరిగిపోతున్నాయో ఇప్పుడే మా అన్నయ్యని అడిగి తెలుసుకున్నా
అవునా ఏమన్నార నాకు చాలా రోజుల నుండి డౌట్ ఉంది వాళ్ళు డిస్ కౌంట్లు ఇస్తున్నామని బోర్డులు పెట్టి లోపల మాత్రం రోడ్లు రేట్లు పెంచేస్తున్నారు గదా
అవునుడ్రా మా అన్నయ్య ఏం చెప్పారంటే ఆన్లైన్ కంపెనీలు మనకి చూపించే ప్రతి ఈ వస్తువు వెనక చాలా రకాల దాచిన ఖర్చులు అంటే హిడేన్ ఛార్జెస్ అలా ఉంటాయంట పార్కింగ్ ఖర్చులు పెద్ద పెద్ద మోడల్స్ తో చేయించే యాడ్స్ ఖర్చులు ఇంకా అ డ్రస్ వి వెతుక్కుంటూ వచ్చే ఆ కొరియర్ బాయ్ జీతాలు అవన్నీ కూడా మన డ్రెస్ మీదే వేస్తారంట
అంటే వెయ్యి రూపాయల డ్రెస్సు అసలు ధర కేవలం నూట యాభై లేదా రెండు వందల రూప రూపాయిలే ఉంటది అన్నట్టు మిగతాదంతా వాళ్ళ ప్రమోషన్ల కోసం మనం గడుతున్నామా అయితే
కరెక్ట్గా చెప్పావు రా అందుకే వాళ్ళు భారీ డిస్కౌంట్ అని చెప్పినా కూడా ఆ రేట్లు ఎంత ఎక్కువగా ఉంటాయి మన పల్లెటూరి మార్కెట్లో తలకాయ నొప్పి ఏమి ఉండవు నేరుగా చేనేత కార్మికుల నుండి లేదా హోల్సేల్ డీలర్స్ నుండి తెస్తారు కాబట్టి తక్కువ ధరకే మనకి ఇస్తారు
నిజమే పైగా ఈ ఆన్లైన్ షాపింగ్ వచ్చినప్పటి నుండి మన ఊర్లో ఉండే చిన్న చిన్న దుకాణాల వాళ్ళ పాపం బోనీలు గూడా కాక బాగా ఇబ్బంది పెడుతున్నారు మనం సిటీకి మార్కెట్ కి వెళ్ళి కోంటే మనలాంటి సామాన్య వ్యాప్ పరిస్థితులకు సహాయం చేసినట్లు కూడా ఉంటది గదా
చాలా మంచి మాట అన్నావు ర మన డబ్బు మన దేశంలోనే మన చుట్టుపక్కల వాళ్ళకి ఉపయోగపడాలి సరే కాని శనివారం మనం కొనబోయే డ్రెస్సుల కలర్స్ మంచి గురించి ఏమైనా అనుకున్నావా ఈసారీ పండగకి ఎలాంటి రంగు ట్రెండింగ్ లో ఉందో తెలుసా
ఈ మధ్య అందరూ లైట్ కలర్స్ అంటే ఈ పాస్టల్ కలర్స్ అంటారు గదా లైట్ పింకు స్కై బ్లూ మెంట్ గ్రీన్ లాంటివి ఎక్కువ ఇష్టపడుతున్నారు ఆన్లైన్ లో వాటి రేట్లు అయితే మరీ ఎక్కువ ఉన్నాయి మార్కెట్ లో అట్లాంటి కలర్స్ దొరుకుతాయా మరి
ఖచ్చితంగా దొరుకుతాయి హోల్సేల్ లో బ హోల్సేల్ బజార్లో లేని కలర్ అంటూ ఉండదు పైగా మనం ఒకేసారి ఇద్దరం ఇద్దరం రెండు మూడు జతలు కొంటే వాడిని ఇంకా రేటు తగ్గించుతాడు హోల్సేల్ షాప్ లో ఒకటి కోంటే ఎక్కువగా వస్తువులు కొంటే బేరం ఆడడం చాలా ఈజీ
అవునవును ఇద్దరం కలిసి వెళ్తున్నాం కాబట్టి అడ్వాంటేజ్ మనకు ఉంటది అన్నట్లు మనతో పాటు ప్యాకింగ్ కి ఒక పెద్ద సం చి కుడా పట్టుకొని వెళ్దాం సరేనా మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం బాయ్
ఉమ్ సరేరా మరి